ఉమ్ అశ్విన్
తిన్నవ జాను బాగున్నావా?
ఆ బావున్నాన్ అశ్విన్. బాగున్నా?
బావున్నా. నువ్ ఏం చేస్తన్నావ్
ఏం చేయలే కాళీ ఏ నువ్వు
నేనా డాడీకీ టాబ్లెట్స్ కావాలంటే నెల్లూరు దాకా వెళ్ళేసి వస్తా ఉన్నా. రిటన్ లో ఉన్నాను.
ఉహ్ ఏ ఊర
నెల్లూరు జాను
నెల్లూరు దాటేసావా.
లేదు లేదు నే నేను ఇప్పుడు గుడ్ ర్ వచ్చేసాను. గూడూరులో పోతా ఉంది బస్ నికాల ప చ
ఈ ఇంటి బయలోపా
ఇంటిక్ బోడన్కింకా ఇంకోక్ హఫ్ అన్ అవర్ బడ్తది.
ఇంకా
ఇంకా నేను ఇక్కడ దిగేసి మళ్ళీ ఆటోకేళ్ళా
ఎక్కడ గూడూరు లోనే కదా మీ ఊరు
ఊరంటే గూడూరు దిగి గూడూరులో దిగి మళ్ళీ ఆ తే ట్వంటీ రూపీస్ చార్జ్ అనమాట అక్కడికి ఎళ్ళడానికి
ఆహా
ఆటో ఎక్కిన వెంటనే నేను ఒకదన్నే ఎక్కితే ఆటో తీరు కదా ఒక నలుగురు ఐదుగురు అన్నా ఎక్కాలి కదా
ఉమ్ ఆటో స్టాండా మా ఊర్ లాగా
ఆటోస్ ఉన్ ఎక్కడ పన్నవ్ ఎక్కడ ఎక్కడ పడ్నావ్. ఏ ఒకరు ఉండి పోలేరు కదా అట్లా. ఏ జెస్
గూడూరులో ఎక్కడా ఎదో కాలనీ అని చెప్పావుగ
నాయి బ్రాహ్మణ కాలనియని
ఉహు ఏం చేస్తున్నావు ఏం చేయలే మీరు పదకొండు గంటలకు తింటారు
నైట్ ఆ
ఆ మేము ఇప్పుడే చేసేసుకున్నాం వాటర్ ఆగిపోతాయని బియ్యం కూడా కడిగేసి
బావుదను డు ఫాస్ట
ఆ ఎనిమిది కల్లా తినేస్తాం కనపడుకునేది
ఏ కల తినెసేసి ప్రశాంతంగా నిద్రపోతెద్దాం మికద్ద
ఏం నిద్రపోయదులే ఫోన్ చూసుకుంటా
నువ్వు భయం లేదు దానావ్
త్వరగా పడుకొని ఏం చేస్తాము
ఓ అట అనుకుంటే మేము రోజు పన్నెండు పన్నెండున్నరకు పడు
చేసిందా శ్రేన్
అయ్యోయ్యో ఏం తినేసావు నిజం చెప్పు
కందుకు
ఆల్ మనకు నాకు గుడా అట్లా ఏమి పడవు జాను
భాగ్య
ఎవరినమ్మ అరుస్తన్నావు
కుళయంట తిప్పండి వే మా చెల్లిని ఇప్పు ఎంత బస్సు ఎక్కడున్నవ గూడురు లో తిన్నా మీదెం కర్రీ
అది ఆకూర చేసాను ఇంటికాడ
ఉ
ఇంటికాడ ఆకూర చేసేసి ఇంక మధ్యాహ్న నుంచి బయలుదేరి నెల్లూరుకి వచ్చేసాను ఇంకా తిన్ల కా ఇంటికి బోయి తినాలి ఇప్పుడు
మాది నిన్న ఆకూర ఈరోజు పప్పు
ఓ ఓకే ఓకే
ఉహు
ఆ
ఉ
సాటర్డే కదా
ఉ
హ్మ్ అవును ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది
ప్రజెక్ట్ మాది ఐపో ఐపోయింది బుక్ చేయించాలి ఇంకా
అవునా ఎప్పుడు చేపించుకురమ్మన్నారు బుక్
ఈ రోజో రేపో వస్తా అన్నారు భూమి పిలుస్తా వున్నది
అవునా
ఉ ప్రాజెక్ట్ ఈ రోజు పిలుస్తాన్నది కానీ రాల అబ్బా తుమ్ములు వస్తానే ఉన్నాయి
భూమి నా భూమి భూమి
భూమి భూమి నెల్లూరికి పిలుస్తా అన్నది
ఎందుకు జాను అన్నిసార్లు తుమ్ముతాన్నావ్
అంతె ఒక పదిసార్లు వస్తాయి
అంకుల్ ఫోన్ పే ఉందా
హా
కొంచసదు అదేంలేదే ఆనుండి ఇంటికి పోను కాద్ జాను ఇంటికి పోవడానికి ఆటో వాల్నాడుగుతున్న ఫోన్ ఫోన్ పే ఉంద అని ఎందుకు అన్ని సార్లు తుమ్ముతాండావ్ అయ్య య యో బిడ్డ కెన్ ఎంత కష్టం వచ్చిందో జస్ట్ బియ్యం బియ్యం చరిగి వచ్చేసింద్
అంతే డెస్ట్ అలర్జీ
హ్మ్ అదే ఇట్లా అయితే కష్టమమ్మా నువ్వే కాదు నేను కూడా ఇంతే అనుకో
అన్నన్న ఇది కూర తిరగ మాత్ర పోసినా కూడా తుమ్ములు వస్తాయి బియ్యం జరిగినా తుమ్ములు వస్తాయి భూజి దుల్పినాకూడా వస్తాయి
నాకు బియ్యం చరిగేది రాదు జాను
ఆ బియ్యం చరిగేది రాకపోతే ఎట్టస్విన్ ఇంట్లో పనంతా చేస్తావ్ మళ్ళా
అన్నీ చేస్తాను అదే ఏదైనా చెరగాలంటే మా అమ్మ వాళ్ళకు అడిగి చేస్తాను వాళ్ళు చరిగిస్తే నేను చేసి పెడ్తా కావాలంటే
అ
ట్రై చేశాను బియ్యం చెరగడానికి అన్ని వచ్చి నా మీందే పడిపోయ్నాయి
అప్పుడ్ నువ్వు మామూలు బియ్యం కొనుక్కోవాలి అవయితే పోసుకొని కడిగేసయొచ్చు హలో రాధిక నిన్న చాలా స్టైల్ గా మాట్లాడుంటే
ఆ మాట్లాడింది ఆ పిల్లకి తల్లో నొప్ప
ఆ హా హ్మ్
అద ఏదో వచ్చంది తనకి తల్
ఏ మ వచ్చన్న
అదే సైడు చౌ పిన నొప్ప ంట గడ్డ
ఆ అప్పుడ ఏదో చిన్నగా చిన్న పింపుల్ లాగేదా ఉన్నింది
ఆ పింపుల్ లాగా ఉంంది కానీ తనకి అంత పెయిన్ ఎక్కువ వచ్చేస్తుందండి ఇప్పుడు చ ంతా
ఆ
ఆ పిల్ల తట్టుకోలేకపోతన్నాను అని అనింది సరే నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే టే లేదు నా నిన్న డాడీ కి వర్క్ వుండే అని చెప్పింది సరే ఈరోజు మార్నింగ్ ఈ రు మార్నింగ్ వెళ్తాననిడి తను ఈ రోజు ఏమో ఇంట్లో కుదరలేదంట ఇప్పుడు ఏమో పెయిన్ ఎక్కువ అయిపోతుంది. నేను అసలు తటుకోలేకపోతున్న ఆ చెప్తా ఉంది పోవచ్చు కదా అన్ ఏం చేసేది నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను నొప్పి ఎక్కువు గా ఉందని కాని ఇంట్లో పనులు కుదరడం లేదు. సరే రేపు అన్నారా ఎగ్జామ్ రాసేసి వీలుంటే రేపు మధ్యాహ్నం నేనే తీసుకుపోతా ఆ చెప్ప
రేపన్న ఈరోజన్న పోయింటే పోను
అదే ఈ రోజు ఉదయాన్నే పోతాననింది నేను అదే చెప్పాను వెళ్ళి స్కానింగ్ చూపించుకో మరి అంత నొప్పి కోస ఆంటీ అంత తట్టుకోలేదు
హు
సరే అని చెప్పింది కానీ ఈరోజు కుదరలేదంట ఏం మళ్ళీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళకి అర్థం కావట్లేదు. తీసుకెళ్తామని చెప్పినన్నారు మళ్ళీ ఇంట్లో పని ఉంది అని ఆగిపోయినారు అంతే
దానికన్నా వెళ్ళొచ్చు కదా
ఒకటే పోయి సరే నార్మల్ హాస్పిటల్ చెకప్ కన్నా అయితే సరే అనుకోవచ్చు ఆ పిల్ల ఎల్లి అంతా స్కానింగ్ చేపించుకోవాలి తల ఎవరో ఒకరు తోడు
హు
అరే రేపు ఎగ్జామ్ రాసేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేనన్నా తీసుకోపోదాం అని అనుకుంటున్న చిత్తూరు లో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంది సిటీ స్కాన్
సిటీ స్కాన్ ఆ
ఆ సిటీ స్కాన్ ఉంది. నార్మల్ బాడీ చెకప్
ఆ నెల్లూరులో ఉందిలే పెద్ద హాస్పిటల్ గూడూర్లో ఆ అప్పుడు గూడూరులోనే చూపించుకున్న
ఆ రేపు ఎగ్జామ్ రాహేసిన తర్వాత చూపిద్దాం అని తీసుకొచ్చేస్త తన్నేనే గబానా
హు
అయినా మీ ప్రాజెక్ట్ అంతా అవునవును చాయ్ చి పో మీ ప్రాజెక్ట్ ఎక్కడ వరకు వచ్చింది.
మీరు సునీల్ సార్ బ్యాచ్చే కదా
మేము సునీల్ సార్ బ్యాచ్చే ప్రాజెక్టు సమీర్ వాళ్ళు, సమీర్ చెప్పాడు. అది రాసి పెట్టమని టేబుల్ ఉన్నాయి టేబుల్స్ పేరు టేబుల్స్ నెంబరింగ్ అన్ని రాసి పెట్టమన్నాడు. నేను అన్ని రాసి పెట్టాను.
హు బుక్ బుక్ వచ్చేసింది. ప్రింట్ చేపించుకురావాలి.
ఆ వాళ్ళ అమ్మ అన్నాడంట కనై కన్నీ తొందర్
ప్రణయ్వికి అన్ని తొందరే అయినా,
తే అలా కానీ ఏం జరుగుతాదో తెలీదు నాకు
వాడికి పెళ్ళిళ్ళు ఉన్నాయట. అందుకని రాల, లేకపోతే పొయి చెప్పించ్ కొచ్చు
ఆ
మ్మ్
ఇంకేంటి జాను విశేషాలు
సిగ్నల్ రాట్లమ్మా అందుకని ఆటోస్తుంది
సర జాను ఉంటా
ఆ సరే అయితే బాయ్ ఆ సరే సరే
సరే బాయ్